హలో
ఆ ఎగ్స్ తీసుకొచ్చింది.
అ
ఎగ్స్ తీసుకువచ్చి మనిషికి ఒక్కటని చెప్పి పోయిరు గ్యాస్ అయిపోయింది గ్యాస్ లు
ఆ
గ్యాస్ లు అయిపోయినా నేనేమో రాగానే నాకు బాగా ఆకలేసింది తిన్నా.
హు
ఎగ్స్ ఇంకా ఉడకనే ఉడక లేకపోయినాయి పోయి నే ఉడుకుతా ఉన్నాయి
అవునా అవును అసలు ఈ మంత్ లో అన్నీ వస్తున్నాయి గ్యాస్ షార్ట్ ఏజ్ యూ పెట్రోలు
పెట్రోల్ షార్టేజ్ అంటా అసలు రోడ్ల మీద మస్తు మంది బంక్ లు దెగ్గరా
అవున అసలు చాలా మంది ఉంటున్నారు.
మార్నింగ్ మంచిగే ఉన్నారు. ఏ ఇప్పుడిది అయితుందిగా వార్ స్తుంది కదా వార్ వల్ల ఎన్ని దేశాలకి నష్టమో రాను రాను యుగాంతం అయ్యేటట్టు ఉంది కథ
అవును అసలు అది ఇంక ఎన్ని డేస్ అయితదో ఏమో అసలు
ఇండియా పాకిస్త్ ఇండియా పాకిస్థాన్ మళ్ళీ చైనా పాకిస్తాన్ అన్నవ్ ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ది టాలీ బన్లు కూలింగ్ మోజులు మామూలు కాదు
ఒకదాని తర్వాత ఒకటి వస్తనే ఉన్నాయి
వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి కానీ గోల్డ్ రేట్ తగ్గుతదా అంటే తగ్గట్లేదు
మరి అంత లేదు కొంచెం తగ్గింది
కొంచం తగ్గి మళ్ళీ పెరిగింది మళ్ళీ ఈ రోజు
అవునా నేను నిన్నై చూసిన ఈరోజు చూడలేదు మళ్ళీ
ఎక్కడ ఫార్టీ నైన్ థౌసండ్ ఉంది మళ్ళీ పెరిగింది టెన్ థౌజండ్ థర్టీ నైన్ కి వచ్చి ఫార్టీ నైన్ కి పోయింది ట్వెంటి ఫోర్ క్యారెట్
హ్మ్ హు సిల్వర్ రేట్ కూడా బాగుందసల్ ఇప్పుడు
సిల్వర్ ఈ రోజు జులే కాని వెన్ గోల్డ్ చూసా
టూ థౌజండ్ ఏబో ఉంది అసలు అసలు కొనేటట్టే లేదు
కొమన్నా కొందామా ఎట్లా పిల్లలకి ఫ్యూచర్ లో ఏమన్నా ఉంటది కదా అని చెప్పి చూత్తన్నా
అయినా అప్పటి వరకు తగ్గుతది కావచ్చు అనేసి అం ఉంటాను ఇంత రేటుంటే ఎవరు కొనరు కదా
ఇట్లా ఏమన్నా కొంచెం డబ్బులు వచ్చేదుంటే ఒక రెండు చిట్టిలు వేసుకొని పిల్లలకి గోళ్ళు సరి చేపావలెత్తు కమ్మలు అంటే కొంచెం పెద్దగయ్యేదాకా చేర్పావలత్ ఉంటే చాలు కదా కమ్మలు తీసుకొని నేనొక అర తులం చెయిన్ చేపించుకొని ఒక తులం పక్కకు పెట్టుకుంటే
హ్మ్
ఏ కష్టం వచ్చినా కొంచెం ఇది ఉన్నది కదా అనిపితది బ్యాంకు లో పెట్టుకున్న నడుస్తది ఎక్కడ పెట్టినా
ఆ అవును ఏదో ఒకటి ఆధారం ఉండాలి కదా
హ్మ్ ఒక తులమున్న ఒక లక్ష రూపాయల చేతిలో ఉంటాయి కదా అదే ఎట్లాగో కరుగ్ లేదుగదా రిపోయేది గద్
అవును
అదే ఆలోచిస్తున్నా వీలయితే ఇంక్రిమెంట్లు ఎవ్వన్న ఉంటే చూ చూద్దామని ట్రై చెత్తనా
చచెయ్యి ఏదోకటి
హ్మ్ ఉ ఇంకేం చేస్తున్నవ్ రా
ఇంకా ఏమ్లే తినాలిగా
పడుకుండ బుడ్డోడు
పడుకున్నాడు
పాపం వాడికి ని నిద్రే ఉం టలేదు నైట్ అంత వాళ్ళ మమ్మీకి
అవును
అసలు ఈరోజు ఫ్రీ ఉన్నడు నైట్ అయితే మస్తు చికాకు చేస్ నడు
ఇప్పుడు ఫ్రీగుండి నైట్ ఉంటది ఇగ
ఇంకాసేపు అయితే స్టార్ట్ చేస్తాడు అందరిని వణికిస్తాడు.
రోజు పన్నెండు ఒకట ఆ టైం అయితున్నటు ఉంది నిదురపోయే సరికి
ఆ వాళ్ళ మమ్మీతో నేను కూడా ఇద్దరికి అదే పని అయితుంది.
మ్మ్
ఇగ చిన్న పిల్లలు ఉన్నప్పుడు అదే టైం ఐతది కావచ్చు
ఆ మరి ఈ చిన్నోడే బాగా
కొంత మంది సలు ఏం చెయరంతా
కొంతమంది కాదు మావోల్లు ఎవ్వరు చేయలేదు.
ఆ
ఎవరూ చేయలేదు ఎప్పుడు లేదు. అయినా మార్నింగ్ కుడితే నై నైట్ అంటారు. నైట్ పూడితే మార్నింగ్ అంటరు అంటారు గనీ ఏం ఉండదు మేబీ
ఉహ్ అవ్వనేట్ల సూపర్ స్టిషన్స్ అన్ని
ఆ అది కానీ ఎట్లా ఎట్లా అంటే వాళ్ళకి చీకటికి వెలుతురుకి తేడా తెలవాలి. ఒక త్రీ మంత్స్ పడ్నాయి అనుకో వాళ్ళకి కలర్ బ్లైండెన్స్ అని పోతది వైట్ అండ్ బ్లాక్ చూడడం ఉంటది కదా
అవునవును
కన్నులు అబుతాయి కానీ వెటన్డ్ బ్లాక్ ఐడెంటిఫై చేతరు. కలర్ బ్లైండ్నేస్ అనేది అప్పుడు ఉంటది ఇప్పుడు కొంచెం రిటన్ డెవలప్ అవుతది కదా ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత కలర్స్ ఐడెంటిఫై చేతరు.
అవునవును
అట్లా వేసినప్పుడు ఆ వాళ్ళకి ఏర్పాట్లు ఉంటాయి. ఆ వెలుతురు ఎట్లుంటది చీకడ ఎట్లుంటది ఏ ఎట్లా గట్టి గట్టి శబ్దాలకి భయపడడం ఉంటది కదా
ఆ అ జరుగుతా ఉంటాయి ఒక్కొక్కడ ఒకటే తిరుగుతనే ఉంటది. అన్ని ఐడెంటిఫై చేసి స్తా ఉంటారు ఫాదర్ని ఫాదర్ని కానీ
అంతే
ఇంకా వాళ్ళ మదర్ ని అది తినొద్దు ఇది తినొద్దు అది ఇది అడగదు అనేసి చెప్
ఏ రిస్ట్రిక్షన్స్ ఉండోదు పిల్లకి పాలు బట్ బలంగా గట్టిగా రావాలి అంటే ఏ రిస్ట్రిక్షన్స్ ఉండొద్దు
అన్ని తినాలి అని అంటే ఇట్ల ఉంటారు కదా ఏజుడుపర్సన్స్
ఆ
వాళ్ళు చెప్తా ఉంటారు అది తినొద్దు ఇది తినద్దు అది చేయొద్దు ఇది చేయద్దు అది ఇది అనేషి
ఉమ్ అంతే వాళ్ళకేం తెలుసు అప్పట్లో వాళ్ళు ఫుడ్ మంచిగా తిన్నారు కాబట్టి బేబీలు హెల్తీగున్నారు
ఆ
వాళ్ళవునంత హెల్తీగా మనం ఉండము కదా
అసలు ఇప్పుడు మనం తినే ఫుడ్డే మొత్తం బాలేదు అసలు
ఆ
ప్రతిదానికి మెడిసిన్ మంద్ ఉమ్ కలిపిదారు మిడ్కి
ఆ
హలో
హలో
వినిపిస్తా లేదా
ఇనిపిస్తంది
ఉ మరి హలో అంటూ
ఆ ఏమో స ఏమో సైలెంట్ ఉన్నట్టు అనిపించింది
లేదు లేదు మాట్లాడుతూనే ఉన్నా ఇంకా
ఇంకా ఏమి జేశాలు కొత్త డ్రెస్సులు ఏమన్నా కొనుక్కుందామంటే, అసలు ఎట్లుందంటే?
శాలరీ రాని రాదు, సుద్దువు కనీ అప్పుడు.
సాల్రి పడ్డంకంటే, దేనికి పోయేటి దానికె ఉన్నయి. లోన్స్ అని, ఇవ్వని అవ్ వనీ. వచ్చే కొంతపాటికి ఏం, ఎటు కాకుండా అయితాంది.
ఏదో ఒకటి సర్దుకోవాలి.
ప్రిపరేషన్ స్టార్ట్ చేత్తా. ఒక్క వన్ ఇయర్ కష్టపడితే ఏ ఇబ్బంది ఉండది. ఏ ఇబ్బంది ఉండదు.
నేర్చుకోవాలిగ మనమే.
నేర్చుకోవాలి, కొంచెం అన్నిటికి అడ్జస్ట్ అయ్యిగా. ఎన్ని రోజులు పడ్డది ఒకెత్తు ఈ ఒక్కటి, రెండు సంవత్స
దానుకున్నప్పులు దానికి హ చెయాలికదా?
ఉ అంతే, అనుకున్నది అనుకున్నట్టుగ అయి తే. ఎవ్వరు అనేటోళ్ళు ఉండరు. ఎవ్వరితో మాట పడాల్సిన అవసరం ఉండదు ఫస్ట్. నేను రిటర్న్ ల మాట్లాడోచ్చు, నెన్ పిల్లలని నేను సాదుకుంటా, నేన్ చూసుకుంటానని.
ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, నాదేదో నేను చూసుకుంటా, నా పిల్లల్ని నేను సాదుకుంటా అట్లా అనేసి.
తిన్నా తినకపోయినా ఒకళ్ల మీద ఆధారపడద్దు. మెయిన్ ఒక్కర్దగ్గర నుంచి అప్పు తీసకరావద్దు.
ఆ అది, వన్స్ తెచ్చినాం అంటే, ఇక అది ఆయ్పో
ఇగా ఎట్లాంటే, అప్పు తీర్పాలనే ఆలోచన్నే ఉంటదిలేగన్ ని మనకి కంటి నిండ నిద్దరుండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు అస్సలు. ఎవరికన్నా ఒక్క పది రూపాయల్ పది రూపాయలిచ్చినమ్ అంటే.
అట్లే అట్లే.
పదురుపాలుచ్చినమంటే, అదీ మళ్ళా మనం రిటన్లో ఎవరిద్ వాళ్ళకి ఇచ్చిన్దాకా అసలు.
అవునవును. అందుకె ఫస్ట్ ఎక్కనుంచి, వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవద్దు ఫస్ట్.
ఎవరిదగ్ తీసుకోవద్దు.
అంతే ఫస్ట్. వన్స్ తెచ్చినమంటే ఇగ దానిమీదనే ఉంటది ఫోకస్ అంతా. అది ఇప్పుడైపోద్ది, ఇప్పుడైపోద్ది ఇప్పుడైపోద్ది అనేసి.
అమ్మో అప్పు, అప్పు. అప్పన్టే భయం. అందుకనే, గట్టిగ ఫిక్స్ అయిపోయినా. ఫస్ట్ ఏదో పెట్టుబడికట్లా. పక్కకు పెట్టేసి.
ఉమ్
తర్వాత సేవింగ్స్ మొదలు పెట్టాలి. పిల్లల పేరు మీద గానీ, మెయిన్ సేవింగ్స్ ఏ చూద్దామని చూస్తున్నా. ఉన్నయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ యి చాలా.
ఆ, అవునవును.
ఇన్సూరెన్స్ కట్టాలి మేన్గా
ఫస్ట్ అది తీసుకోవాలి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి
ఆ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాతనే ఏదైన ఇక ఇయర్ పాల్సీ ఉంటది
ఉమ్
అట్ల తీసుకొని చేసుకుందాం అన్నట్టుగా ఉంటాది
చెయి మరి ఏదన్న ఒక్కటి ఆ